ఆ ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇగ ఖళీ
తిన్నర
ఏ తిన్నం తిన్నం మీరు తిన్నారా
ఆ ఇంతకు ముందే బాబుకి తినిపిచ్చి నేను కూడా తిన్నా
అవునా ఆ తిన్నడు తిన్నడు
పడుకుంటున్నరా
ఇంక బడుకోలేదు, పడుకోని లేచిండు ఆల్రెడీ.
అవునా
ఆ తిన్నడ్ తిన్నడు ఆ మమమ్ మా మమ్మీ గావాలని ఏడుస్ తుండు
ఉందా ఈ రోజు ఇంట్లోనే
ఆ ఇన్ ఇంట్లోనే
ఇంక ఎళ్ళలే ఎక్కడికి ఆహా
ఇల్ డాడికి కొంచం హెల్త్ బాలె
అవునా ఏమైందే
కీ ఫ్యాక్చర్ అయిందీ, మొన్న బండి మీకెళ్ళి కింద వడ్డ. బండి మీకెళ్ కింద వడ్డ. డరూ
అయ్జో హాస్పిటల్కి ఎళ్లిండ్ర మరి
ట మోకాల్కి బొక్క చేత వాసింది అని చెప్పారు
అట్లెట్లా పడ్డడు
బండి మీకెళ్ళి ఈయన ఎనక గూర్చుంటే ఎటన్ రేసింగ్ ఇచ్చిండు
అయ్షో
ఒకటేసారి ఎన్కక్ పడతారకి కాలు మోకాల్కి తగ్లింది, అసలే మా డాడీకి మోకాల నొప్పి అంలో. కీ ఇంక దానికి బలంగా దాక్తారుకే ఆ వర్క్ ఏం ఇగ
రెస్ట్ రెస్ట్ అనుకుంటా ఒక టూ మంత్స్ కదా
డేసు ఊ
అమ్మో పాపం
అట్లని ఇంట్లోనే ఉండడు, అలాంటిది దెబ్బ దగిల్న కాంచి ఇంట్లోనే ఉంటున్. అయ్యే అక్కడి గూడా లేత్తుండు అటు ఇటు తిరుగు తుండూ ఆగ్
ఫ్యాక్చర్ అయినప్పుడు మళ్ళీ బలవంతంగా లేసి నడ వడం అవన్నీ ఏస్తే సరిగ్గా ఫ్యాక్చర్ అయింది ఇంట్లోనే ఉన్నరా ఇప్పుడు మీ నాన్న
వాయిస్ మొత్తం కట్ అయితుంది
ఆ
ఆ ఇప్పుడు వినిపిస్తుంది
ఇంట్లోనే ఉండు, ఇప్పుడు ఇంట్లోనే ఉండు, బయట గూర్చుండు, కొద్దిసేపు అట్ల కూర్చున్. టాని బయట గూర్చుండు
ఎట్లా ఫ ఎక్కడైన్ద్ ఎక్కడైంది ఫ్రాక్చర్ కింద కాల్ పాదానికా మామూలుగా పై మోకాలుకా అసలు నడవద్దు కొంచెం రెస్టు లుంటెనే అది తొందర క్యూర్ అయితది మీ బాబు ఏం దిన్నడు మరి ఈరోజు
ఉగ్గు దిన్నడు ఇవాల
ఆహా ఉగ్గు త్రీ టైమ్స్ వెడతారా, మీరు ఏం పెడతరు ఫుడ్.
అర్ధం గాలా
బాబుకి ఫుడ్ ఏం బెడతరు ఒన్లీ ఉగ్గేనా
మొన్నింగ్ ఉగ్గూ
ఉం
ఆ ఆఫ్టర్నూను ఈ ఉగ్గు పెడితే ఉగ్గే లేకుంటే రైస్ మళ్ళ నైట్ రైసు
నేను వన్ ఇయర్ అ వన్ ఇయర్ అయినాక ఒక వన్ మంత్ వరకు కూడా త్రీ టైమ్స్ ఉగ్గె రైస్ అసలు పెట్టలే
అవునా
మీద ఉగ్గే పెట్టేదాన్ని రైస్ ఎందుకి అంటే రైస్ లో అన్ని ప్రోటీన్స్ ఏమి ఉండయి కదా ఫుల్ అయితే ఉంటాయి కదా అని పెట్టేది అండి ఇప్పటికైనా కొన్ని రోజులు పెట్టినా కానీ తింటలేడు అది
అవునా
అందులో అన్ని మీరు అన్నీ ఏమి వేస్తారడి పప్పులు అన్నీ వేసి పెడతారా
అవును
అంతేనా ఇంకా ఇవి నట్స్ కూడా వేస్తర
నట్స్ వెయ్యను
ఓన్లీ పప్పులా
పప్పు జీడిపప్పు
హా అవి పడుతున్నయా జీడిపప్పు, బాదంపప్పు.
ఆ పడతాయి
దీనికి అసలు అవి వేస్తే అవి కూడా పడక డైజెషన్ అయ్యాక వామిటింగ్ చేసది చిన్నప్పుడు హాస్పిటల్కి వెళ్తే చిన్న పిల్లలకి అవి ఏయ్యద్దు అని చెప్పిండు నట్స్ ఏం వెయ్యద్దు అని ఈ పప్పులు వేయ్యడి అని చెప్పిండు ఇంకా గీ వేసేదాని ఆ గియ కూడా మానేయమని చెప్పిండు
ఆ నెయ్యి మా ఓడికి బాడద్లే
ఆ వీడికి కూడా వీడు ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ ఫుల్ తినేది నెయ్యి మంచి లడ్డుగా ముంచి ఉండే తర్వాత పడట్లేదు వామిటింగ్ చేస్తున్నాడు కదా డాక్టర్ వద్ద అంటే మానేసినం తర్వాత వామిటింగ్ తగ్గినయి కాగానీ కొంచెం బక్కగా అయిండు సో బాగుండే
అదే పెద్దగా అయితుంటే ఇక బక్కగా అయితే
ఆ అసలు చూడ్డానికి నాకే మంచిగా అనిపిస్తలే చిన్నప్పుడు మంచిగా ఉండే ఇప్పుడుంతా బక్కగా అయిపోతాండు
ఆ చిన్నప్పుడే మంచిగుండ్రి ఎందుకంటే మనం ఏది పెట్నే తింటరు పెద్దగా అయితుంటే వాళ్ళకి ఇష్టం వచ్చింది అడుగుతారు కాబట్టి
హ మరి ఏం తినమన్నారు డాక్టర్ ఏం చేస్తారు ఫుడ్
ఎవరికి వాడికా ఏదైనా తినొచ్చు అన్నారు
ఏదైనా తినొచ్చా
ఏదీ తినచ్చ
కానీ సమ్మర్ ఇప్పుడు కదా సమ్మర్ లో అట్ల ఏమన్నా అయితే కష్టంగా అనిపిస్తాది
అవును
బాబు వాళ్ళ డాడి ఉన్నారా ఇంట్లోనే
లేరు ఆటోకి వెళ్ళిండు ఆటోకి
ఇప్పుడు మార్నింగ్ వెళ్తే. నైట్ వస్తారా ఈవినింగ్ ఆ.
ఏంటి వస్తున్నారు.
ఆహా లంచ్.
అందుకే కదా బయటనే ఏదో ఒకటి తెచ్చుకుంటాడు.
ఆ.
ఏముంది డైరెక్ట్ ఇగ ఫైవ్ తర్టీ పోతే లేదా సిక్స్ తర్టీ ఇంట్లోనే అయిపోయింది ఇగా ఇప్పుడు.
ఆహా.
క పో
ఉ డాడీ ఇప్పుడు టూ మంత్స్ రెస్ట్ అ. అంటే మమ్మీ కూడా ఇంట్లోనే ఉంటదా ఎల్తదా మరి వర్క్ కి.
మరి ఏమో చూడు చెప్పలేం ఇంగ.
అవును.
ఉమ్.
మీ బాబు అల్లరి వినిపించట్లేదు ఈరోజు.
నేను బయట కూర్చున్న మమ్మీ వాళ్ళ ఇంట్లోనూ.
హహహ మమ్మీ ఈరోజు మమ్మీ ఇంట్లో ఉన్నందుకు ఎక్కువ ఇష్ట.
ఆ ఆడేస్తే ఆగట్లేడు మరి దగడ.
హ హహహ. ఆ వాళ్ళ అంటే ఎక్కువొ.
ఉహు బాగా అలవాటు.
నానమ్మ దగ్గరికి వెళ్తాడా ఓన్లీ అమ్మమ్మ నేన.
ఉ అలవాటు అయితే ఎవరి దగ్గరకైనా వెళ్తాడు ఓకో గంటసేపు చూసిండు అనుకో ఎవరి దగ్గరకైనా వస్తాడు. ఉమ్ ఏవరి దగ్గరికి ఒక పది నిమిషాలు చాలు వానికి. పది పదిహేను నిమిషాలు. వాళ్ళ దగ్గర ఏదన్నా తాళచేయో లేకుంటే ఏదన్నా ఉప్పు గిన్నె ఉంటే వాళ్ళ దగ్గర ఉరుకు ఇగా.
ఆ విడు కూడా అంతే ఏదైనా చూపిస్తే. వెళ్తాడా వాళ్ళు తెలియని వాళ్ళైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళడమే నాకే భయం అయితది.
ఆమ్మో. ఉ ఇ ఉ అవును.
ఈ రోజుజయితే ఘోరంగా ఫుల్ ఎండున్నది.
ఉమ్ ఎండా బాగా కొడుతుంది మస్తు ఆగడు వెళ్తుంది‌ మా ఇంట్లో అయితే. తే మమ్మ వాళ్ళ ఇంట్లో ఇప్పుడు చల్లగా ఉంటది నైట్. మస్తు అగడు ఎల్తది. మా ఇంట్లో ఏమో పొద్దుందాకా ఆగడు ఎల్తది నైట్ చల్లగా ఉంటది.
మాకు డే పొద్దున ఓకే మధ్యాహ్నం చల్లగా ఉండే నైట్ కొంచం వె.
బాయ్స్ స్లాబ్స్ ఇలా అన్ని అంతే నైట్ కుట ఆగడు ఎల్తది.
అమ్మో నైట్ అయితే బూరా కనిపిస్తంది డై లో మంచిగా చల్లనిపిస్తుంది. స్తుంది
ఉమ్.
మీ బాబు మళ్ళీ పడుకుంటాడా త్రీతటిఫోర్ కి.
ఆ ఫైవ్ కి పంటాడు ఫైవ్ కి పండి సిక్స్ కి సిక్స్ తర్టీ. తర్టీ లేదా ఫోర్ తర్టీకి అట్లా పంటాడు.
మా బాబు ఈ టైమ్ కి పడుకోవాలి ఈ రోజు ఎప్పుడో తిన్నడు ఇంకా పడుకుంటలేదు ఆడుకుంటా ఏడ్చుకుంటా.
ఎందుకనో.
వీడా.
ఆ.
ఒక్కొక్క రోజు అంటే ఒక్క రోజు మంచిగా పడుకుంటాడు ఒక్కొక్కసారి ఫోర్ ఫైవ్ కి అట్లా పడుకొని సెవెన్ వరకు లేస్తాడు వాని ఇష్టం ఉంటేనే పడుకుంటాడు బలవంతంగా ఎంత పడుకో పెడదాం అని ట్రై చే సినా కూడా పడుకోడు టైం టు టైం ఇట్లా మెయింటైన్ చేద్దామని వాడు పడుకో పెట్టిందనుకో అస్సలు పడుకోడు వానికి నిద్ర వచ్చినప్పుడే పడుకుంటాడు
వాడు కరెక్ట్గా గంట గోట్టినట్టు పంటాడు పండ పెట్టకపోతే చికాకు చేసుకుంటాడు
వీడు కూడా చికాకే స్తాడు గాని రూమ్ లో వచ్చిన తరువాత పడుకోబెడితే పడుకోడు మళ్ళీ లేచి ఆడుకుంటూ కూర్చుంటాడు కరెక్ట్ గా టైం లేమన్నా చేసుకో పని చేసుకోవాలన్నా పడుకోబెట్టి చేసు
అదే సరే అండి ఇయలా ఏం తిన్నారు కర్రీ
ఈ రోజు మాది బీరకాయ పప్పు
బీరకాయ పప్పా మీ సార్ ఏటేళ్లారు డ్యూటీకి వెళ్ళారా
ఆ మాది బిజినెస్ డ్యూటీ ఏం లేదు షాప్
కిరాణా షాప్ లేకుంటే ఫర్టిలైజర్ షాప్
ఉమ్ సూపర్ మార్కెట్ ఇంట్లోనే కింద షా కింద షాప్ ఉంటది పైన ఉండటం కిందనే షాప్ లో పైకి వచ్చి లంచ్ చేసి టిఫిన్ అన్ని తిని మళ్ళీ కిందికి వెళ్ళతాడు
అవును
ఏమైంది కింద పడ్డాడా మీ బాబు
కింద పడతాడని మొత్తుకుంటుంది
అచ్చో కింద పడ్డాడేమో అనుకున్నా నేను
అదే కింద పడతాడని మోత్తుకుంటుంది కింద పడితే అని ముత్తుకుంటుంది సరే అండి
టీ చేస్తాడు అనుకుంటా కదా